హలో
హాయండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
బావున్నాం మీరు బావున్నార
బాగున్నాం ఎంచేస్తున్నావ్ ఇంకా పడుకోలేదా ఆ తిన్నాం తిన్నాం
లేద్ పడుకోవాలి
అలా ఇంస్టాగ్రామ్ అలా చూస్తా ఉంటా అండి
సోషల్ మీడియా బాగా వాడతారా
వాడతాం ఇంకా ఇన్స్టాగ్రామ్ గురించి తెలిసిందే కదా కాసేపు చూద్దము ఇంకా ఆపేద్దాం అనుకుంటాం ఊమ్
చూస్తూనే ఉంటది గంటలు గంటలు
మ్మ్ ఇంకా కొన్ని రీల్స్ ఒక మూడు చూసేసి ఆపేద్దాం మూడు చూసేసి ఆపేద్దాం అనుకుంటే ఇంకా అట్లే టైం ఎక్స్టెండ్ అయిపోతా ఉదండి
ఇంకా ఏమేమి యాప్స్ యూస్ చేసారు
నేనా ఇన్స్టాగ్రామ్ వాట్సపు స్నాప్ చాట్లో జస్ట్ అట్ల స్నాప్ ఎస్తంటారు కదా ఇప్పుడంత స్నాప్ తిన్న ఎంచేస్తూన్న ఏస్తా ఉంటాము ఇంకా అవి అట్ల చూస్తాఉంటాము ఇంకా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తాము వ్లాగ్స్ అలా చూస్త ఉంటాము
ఎంత సమయం కేటాయిస్తారు మీరు
కేటా ఇస్తాంలేండి ఇంకా ఈ ఇంట ఇంకా టెక్నాలజీ బాగా పెరిగిపోతాంది ఇంకా రోజు రోజుకి దాన్ని మంచి కన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగిచేస్తున్నాం
అవును దానిలో అంటె చానా యూస్ చేస్ కోవచ్చు కానీ అందరూ అది అ అది ఆలోచించకుండా ఇదే ఎక్కువ యూస్ చేసుకుంటా ఉన్నారు
ఇంకా అంటే మంచిగా నేర్చు పోలీస్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసు కోవాలి అంటే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇంకా ఇప్పుడు ఏంది బ్యాలెన్స్ లేకపోతే ఇంకా అసలు ఫోన్ ఉన్నా లేనట్టుగా ఇంకేమి బ్రౌష్ చేయలేము. ఏదన్నీ పర్మిషన్ కూడా ఏం గెల్చలేం
మనం ఫోన్ యూజ్ చెయ్యట్లేదు ఫోనే మనల్ని యూజ్ చేస్తావున్నెట్లుంది
ఇప్పుడే ఇట్ల ఉంది, ఇంకా నెక్స్ట్ ఇంకెలా ఉండ బోతుదో ఏమో ఇంకా,
చిన్నప్పుడే అంతా ఇంటర్నెట్ లేకుండే ఫ్రెండ్స్ తో బాగుంటు ఆడుకుంటూ. తినడం చదువుకోవడం పడుకోవడం
ఇంకా అప్పుడు అం టే మనుషులు మనుషులకి మధ్య అంటే టైం ఎక్కువ కేటాయించే వాళ్లము ఇప్పుడు ఆ ఇంక ఫోన్లు వచ్చినప్పుడు నుం ఎవరి లోకం వాళ్ళదే పక్కన ఏమైపోతున్నా పట్టించుకునే యోధులేరు
పక్కన వాళ్ళకి ఏమైపోతా ఉన్నా స్నాప్స్ ఏమేం గేమ్స్ ఆడుకుంటున్నారు మీరు చిన్నప్పుడు
చిన్నప్పుడా తొక్కుడు బిళ్ళ ఆడతాము ఉప్పాట నాలుగురాళ్ళాట ఇంగ అచ్చేంద రాళ్ళ టాంటాం కదా చెప్పి ఆడతాము ఇంకా చిన్నప్పుడు అంటే గోళీలు ఆట ఆడుతూ ఉంటే క్రికెట్ లగోరీ ఒకా ప్రము శేతిలు ఇర్ ప్పుడ ఇప్పుడు లేదండి ఇప్పుడు జస్ట్ షటిలు క్యారమ్స్ అలా ఆడతామంతే ఉ
ఇంటికి వెళ్తే ఆడుకోవచ్చు కదా
నా అంటే ఇంకా అందరూ ఇంకా పెద్ద పెద్దగా అయిపోయినారు కాబట్టి
ఉ
యాడ్ ఇంగ ఆడేది ఇంకా చూసే వాళ్ళు కూడా ఇంత పెద్దయినా ఇంట్లో పని చేయకుండా ఆటలే ఏంది అలా ఇలా అంటూ ఉంటారు కదా
అవును మెయిన్ రీజన్ వాళ్ళే ఆడుకోకుండా ఉండడానికి
అవును మీరు ఆడుతార ఇప్పుడు కూడా
ఆ అడుతలేదు ఇంట్లో
ఉ
అంటే మా వీధిలో వరకు అక్కడ చిన్న పిల్లలు అంతా వస్తారు వాళ్ళతో పాటు ఇందాక మీరు చెప్పినట్టు షటియల్ అంటే షటిల్ ఉంటే కాదు కున్నారుర్ కాకుండ సడ్ ఉ మే ఆడు కునేటప్పుడు
ఇంకా చిన్నప్పుడు మనమే మనమే కాక్ అన్ని తయారు చేసేవాళ్ళం కదా పేపర్స్ తో ఇట్లా సాక్స్ తో అలా ఏమన్నా చేయండి
పేపర్తో కాదు చేసినారా చేయొచ్చా
అంటే కాక్ కాదు కానీ ఇట్లా కొంచెం రౌండ్ గా చేసి ఆడేవాళ్ళం
బాల్గాల చుట్టేసి
ఇంకా సాక్స్ తో కూడా అలా టౌన్గా చుట్టి
ఆ అల ఎప్పుడుూ ట్రై చెయ్యలే ఈసారి ట్రై చేస్త
ఆ ట్రై చేయండి ఏపోయినా కాక్ లేదు ఏమన్నా ఆ సిచ్యుయేషన్స్ లో బాగుంటాయి
ఓహోహ ఇంకా అలా గోరి ఆడుకుండను
ప్లేస్ లో బ అదది ఎగ్జామ్ ప్యాడ్
ఆ ప్యాడ్ విస్రేస్ ఆడ్కం
హా
క్రికెట్ ఆడతార
క్రికెట్ అంటే టెన్క్ వరకు ఉన్నానండి
చూస్తారా లేదండి
ఆ అదేద
ఐపిఎల్ చూడరా
ఆ లేదు చూన్నా
షట్ చాల పన్ మిస్ అయితున్నారు ఇప్పుడు చూడండి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయితుంది క ఎంత మందిండి తర తెల్ సా మీకు
బస్కద
అవును హా మీ స్కూల్లో గర్ల్స్ బాయ్స్ కలిసే ఉండల్ళ కో ఎడ్యుకేషనా మీది
ఆహా లేదు లేదు ఓన్లీ గల్ఫ అండి మరి హాస్టల్లోనే గడిచిపోయింది ఫోర్త్లో ఒక ఎగ్జామ్ రాస్తాము అందులో మంచి మార్క్స్ వస్తే సీట్ వచేస్ వస్తదన్మాట ఇంక అక్కడే ఇంక ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఫ్రీ. ఇంక అంతా ఏ టు జెడ్ అంతా ఫ్రీనే బుక్స్, యూనిఫామ్స్, షూస్, నోట్బుక్, టెక్స్ట్ బుక్స్, ఇంక ఫుడ్ ఇంక అంతా అకామిడేషన్ అంతా ఫ్రీనే. ఇంక మంత్ మంత్కి అంటే మన ఉంటాయి కదా పర్సనల్ అం టే ఐ మీన్ సోపు, పేస్ట్ అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ వాటిక్కూడా గవర్నమెంట్ డబ్బులు వేసేదన్మాట వన్ ఫిఫ్టీ ఏదో సరిగ గుర్తు లేదు అంత వేసే వాళ్ళు.
ఆ
మ్మ్ కాస్మోటిక్ చార్జెస్ అని చెప్పేసి,
హ్మ్ హు
వేసేవాళ్ళు ఇంకంతా అట్ల ఫ్రీగానే గడిచిపోయింది.
ఖర్చు లేకుండానే
ఆ ఆ ఆ మీరు లోకలా?
లోకల్ పక్కనే మా ఇ కీ మా స్కూల్ కి మా విలేజ్ కి ఫైవ్ కిలోమీటర్స్
అప్పుడు సైకిల్సేవో ఇచ్చారనుకుంట గదా ఇచ్చార మీకు?
నైన్త్ న ఉన్నం అప్పుడు సైకిల్స్ ఇచ్చాడు
సైకిళ్లో వెళ్ళేవారా!
ఏంలేదు లేదు ఆ సైకిల్స్ కొంచెం దూరం తొక్కితే వెళ్ళిపోయటట్టున్నాయి టైర్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఏం లేదు. అందులో అక్కడ రోడ్ డు మా క్చల్ గా అంతేం బాగుండదు గుంతలు గుంతలు ఉంటుంది. ఆ అందుకని ఎన్ని రోజులు మాకి అప్పుడు బస్ పాస్ ఉండిండేది. బస్ పాస్ మ్మ్
హ్మ్
ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ అప్పుడైతే మీకు మధ్యాహ్నం అప్పుడు ఆ ఎండలో ఏం తోక్కుతం అనీ ఇంక మేము టెన్త్ లో ఉన్నప్ ప్పుడు కరోనా వచ్చేసింది.
మె మా మేము కూడా అం తే అండి అంటే మాకు స్కూల్లో పెడతారు ఎగ్జామ్స్ ఫైనల్స్, ప్రిఫినల్స్ అట్ల
ఆ
రివైజ్ పెట్ ట్టేసి మరి ఫైనల్ ఎగ్జామ్ అలా అంతా ప్రి పోయి చేసేవాళ్ళ అప్పుడు అంతా ప్రిపేర్ చేశారు లాస్ట్ చెప్పు ఇంకా ఎగ్జామ్ తీసేసారు
మీక అంటే మీ స్కూ లోనే ప్రిపేర్ చేస్తరా
ప్రిపేర్ చేయరు గానీ ప్రాక్టీస్ వాలది ఎగ్జామ్ కండక్ట్ చేసే వాల్ అనమాట
ఆహ ఓకే ఫైనల్ ఎక్సామ్స్ ప్రీ ఫైనల్, ఫైనల్
స్కూలో అండి
ఆ అదే లేండి
ఇంక మరి ఇంకా ఫైన్ పోనీ ఇంగ గవర్నమెంట్ ఏ పేపర్
అవును
ఇప్పుడు డైలీ టెన్ వరకు కూర్చోబెట్టి చదివించే వాళ్ళు మార్నింగ్ ఫైవ్ కేే లేపేవాళ్ళు ఫైవ్ కి లేయాలా జాగింగ్ చేయాలా ఎక్సర్సైజ్ చేయాలా స్నానం చేయాల స్టడీ కూర్చోవలా
వీడ్కన్ని నేర్పించారు
ఇంక మరింకా గపాల్ ఇస్తర్ లేద్ ఇంక పాల్ దాగాల ఇంగ చిక్కి ఇస్తారు ఆది తినాలా మళ్ళీ స్ స్టడీ కుచ్చోవాల
అంటే చిన్నప్పుడే అంటే హాస్టల్ కి ఏళ్లారు కదా, మీ పేరెంట్స్ అట్లా ఏం గుర్తురాలేదా.
అంటే గుర్తొస్తారు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇంకా ఒక్కోసారి మన చదువు కోసమే కదా పంపించారు అని, అనుకొని ఇంక అట్లే కామ్ అయిపోయేది. గాక టీచర్స్ ఉండే గాన్
పోతుండే
ఇంకా టీచర్స్ కూడా బాగా అర్థం చేసుకొని, కొందరు బాగా ఇంట్లో వాళ్ళలాగా చూసుకునే వాళ్ అనమాట, పేరెంట్స్ కి దూరంగా ఉన్నారు కదా అనేసి. ఇంకొందరై తే అలా ఉండేవాళ్ కాదు ఇంకా మాక్ హిందీ టీచర్ ఆ మేడం మంచిది అనమాట, సేమ్ ఇంకా అమ్మోల్ లాగా బాగా కేర్ చేస్తది ఏం ప్రాబ్లం వచ్చినా. ఇంగ ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్స్ కూడా చేసుకొని, లేదా కొనుక్కొని వస్తుండా మా సెక్షన్ అందరికి.
ఫేవరెట్ టీచర్ ఉన్నారా ఆ మేడమేనా
హా ఇంకా ఉన్నారు లిస్ట్
ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఫ్రెండ్స్ అందరు బాగా మాట్లాడేవారా
ఆ అప్పుడు బా మాట్లాడుతా ఉంటీవండి ఇంకా అప్పుడు అంటే ఇంకా ఫోన్స్ అర్లా ఏం లేకుండా ఇంక అంతా ఇంకా టైమ్ అంతా ఫ్రెండ్స్ తోనే గడిపే వాళ్ళం కొట్టుకొని, తిట్టుకొని,
ఆ గ్యాంగ్ లాగా
మన గ్యాంగ్ ఉంటా ఇంకేదనా బాధ వచ్చినా అట్లా గ్రౌండ్ లో తిరుగుతా ఒకరు ఒకరు ప్రాబ్లమ్ చెప్పుకోవడము. సొల్యూషన్ చూడు కోడము అలా ఉంటుంద
మ్మ్
ఇంకేంటండి సరే అండి
ఉహ్ సరే బాయ్